చుసా మస్టా
హలో
చెప్పండి సిస్టర్
ఏముంది బ్రో ఏం లేదు బ్రో ఏం జెస్తారు బ్రో మీరు
ఏం లే ఇప్పుడే ఇలా గుర్చున్నా
అవునా ఇంట్లో అందరు మంచిగున్నారా ఏంటి బ్రో వినవడట్ట మీ వాయిసు
హ్మ్ మంచిగనే ఉన్నరు మీ ఇంట్లో మంచిగా ఉన్నరా అంటున్నా
ఆ బానే ఉన్నా ఫివర్ వచ్చిందా
ఆ ఫీవర్ ఏం రాలే
మరి డల్లు వస్తంది వాయసు మీది డల్లు వంగిన వినబడుతంది
ఆ ఇప్పు డా
సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది బ్రో మీ దగ్గర వాయిస్ అంతా
ఆహా
లేకుంటే బ్లూటూత్ పెట్టుకున్నారా
బ్లూటూత్ ఏం లే లెండి నార్మల్గానే మట్లాడతన్నా
నేను బ్లూటూత్ పెట్టుకున్నారా ఆన్ అన్నా
బ్లూటూత్ ఏం పెట్టుకోలేదు ఇట్లా నార్మల్గానే మాట్లాడుతున్నా
అవునా తిన్నరా మరి ఆఫ్టర్ నూన్
హ్మ్ తిన్నం తిన్నార మీరు
ఆ తిన్నం
ఎం కుర
కర్డు్రో పెరుగుతొ తిన్నం
మార్నింగ్
నార్మల్గా దొండకాయ మీది
హ్మ్ మాది బెండకాయి ఫ్రయ్య
ఆహా
ఎంటి బ్రో
ఇంకేన్నిస్కళ్ళు
ఇంకేం ఉంది బ్రో ఇంగా ఏం లేదు
ఇందాక బాగా గుర్తునటున్నాయే
ఉ బాగానే కొడతానయి
ఊ అత గోతవ్ గోరంగా
ఆ అర్ధం గాలే బ్రో
ఆ ఉడుక బోతంధంటన్న
ఆ అవును
మీ సైడ్ అయితే వెదర్ కూల్ కూల్గుంటది నేనా
ఇట్లనే సమ్మర్ అంటే ఇట్లనే ఉంటది గదా ఎంత కాాలం మొదల ఎంత కాలం లెక్కనే ఎండాకాలం లెక్కనే ఉంటది కదా సాానుమార్ అంటే
ఆ
ఇంకా చెప్పండి బ్రో
మ్మ్మ్మ్
చెప్పాలి బ్రో చెప్పండి అంటున్నా
ఇప్పుడే సెండింగ్ మేలు
ఆమ్ మ్మ్
ఇపుడు సెమినార్ వేలివోచ
అర్ధంగాాల
ఇప్పుడే స్విమ్మింగ్ వళ్ళచ్చనా స్విమ్మింగ్
మ్మ్మ్మ్ మ్మ్మ్మ్
స్తున్నా ఇంట్లో కూర్చునా
ఫ్రెండ్స్ తోటి వెళ్తారా మీరు స్విమ్మింగ్ కు
ఆ
అంటే మజూర్లోని ఎ బ్రో మీ ఫ్రెండ్స్ మరి
ఆహా షెడ్యూల్
చెడ్డలా చెడ్డల తటి ఎందు పోతారు
తేనెగ
మరి మంచళ లేరా మీకు ఫ్రెండ్స్
మంచోలు ఎవరు ఉన్నారు ఎవరు లేరు
అంతే అంట రావు నువ ఇ్యల మనుషులందరూ ముంచే వాళ్ళు మంచిు వాళ్ళు ఎవళ్ళు ఉన్నారు బ్రో
దాచే డోలే అ
ఎవరో ఒక్కరు మంచి వాళ్ళు ఉన్నారు ఆ మంచి వాళ్ళు మనకు దొరకడు కష్టం
నువ్వు ఉన్నావు కదా మంచి సిస్టర్
ఆ నేను మంచిదనే బ్రో
అవు
మరి నాలక మంచి సిస్టర్స్ అందరికి దొరకారు కదా నీకు దొరికినటు మ్మ్మ్మ్
ఓ
ఏంటిదు బ్రో
అప్పు ఏం లేదు
నాను అంటే అదొ ఒక బ్రాండ్ పేరు అట్లుంది అంతేగే బ్రో
హ అంతేగా
మ్మ్మ్మ్ ఎవరు
ఏంచేస్తారు ఇప్పుడు మీ సైడ్ పంటలు
పంటల అన్నీ అయిపోయినాయి బ్రో ఇక ఏముంది మక్కజొన్న ఇ ఇరవడం స్టార్ట్ చేసిళు కొంతమంది
అదే స్టడస్ అంట చె
అర్ధం కాలే
అదే ఇప్పుడు ఏం పంటలు స్టడీ చేసిళు అని చెప్తాను
ఆ అదే ఇక వరి ఇక వరి అయితే ఇంకొధీరోజు అయినాక స్టార్ట్ చేస్తారు కావచ్చు ఎంతైనా వేస్టే బ్రో పండించిది రేట్ లేదు ఆ
రేట్ లేదాసారి ఎం వరల్డ్ వారు జరిగింది
ఆ అ రేట్ లేదు ఏం లేదు
వరల్డ్ వార్ ఇంకా జరుగుతుంది కదా.
ఇంగా వరల్డ్ వార్ వల్లనో ఏం కాదు. ప్రతిసారి ఇట్లనే ఉంటది ఈసారి ఇంకొంచెం ఇంకా ఎక్కువైతాంది. ఇగ ఏం చేస్తాం. ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇగా.
ఆహా వరల్డ్ వార్ ఇంకా జరుగుతాందా అంటనా.
ఆ జరుగుతాంది జరుగుతాంది.
ఇప్పటికి ఎన్ని డేస్ అయితాంది అది జరగబట్టి.
అయితున్నట్టు ఉంది బ్రో.
నేను ఆగిపోయింది అనుకుంటున్నా.
ఆగిపోలేదు ఆగిపోలేదు ఇంకా జరుగుతనే ఉంది. ఇంగా ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటదో, ఎక్కడి వరకు ఉంటదో చెప్పలేము ఇంగా.
ఆహా
హ్ ఎందుకో అనవసరంగా యుద్దాలు.
యుద్దాలు అనేటియి కామనే ఇగా.
హ్ పోతే అందరు ఒకటే సారి పోవాలే ఇంగా ఏ గొడవా ఉండది.
లేకపోతే మోడిని కింగ్ మామా తోటి లోల్లి పెట్టుకోమను. ఇండియా మొత్తం పోతది.
ఒద్దు బ్రో తట్టుకోలేం కిమ్ మామ వచ్చి బాంబ్ ఏ ఎక్కనుంచి ఎటు ఏసేది తెలవది.
మొత్తం ఇండియా అంత కోట్టుకపోతది ఒకటే సారి ఇగా.
ఏ మూలలేత్తడో తెలవది ఎసందులో ఎ
డైరెక్ట్ తెలంగాణ మీదనే ఏస్
కావచ్చు ఇగా.
ఆ
హాయ్ కిమ్ మామా డ్రాప్ మీ వన్ ఏంటిది ఏదో బాంబ్ అంటరు కదా. అది ఏదో బాంబు ఉంటది కదా ఎవరో పెద్ద అది అప్పుడు వరల్డ్ వర్లా యూజ్ చేసింది రష్యన్ వాళ్ళు ఎయిటీన్ కిలోమీ ఎయిటీన్ కిలోస్ తోటి ఉంటది. అసోంటిది బాంబు ఒకటి ఇస్రేయ్ అని చెప్పాలి ఇగా.
మొత్తం అంత కొట్టుకపోతది ఇగా.
మాకు బతకాలని లేదు ఇం ట్రెస్ట్ లేదు చెత్తలో తొక్కలో లైఫు. ఇసిరేయండి బాంబు అని చెప్పండి. ఇంగ ఇసిరేతడ్డు కిమ్ మామ ఒకటి బాంబ్ అక్కనుంచి. కానీ మంచోడే కిమ్ మామా.
ఎందుక అట్లా మంచోడు అనిపిచ్చింది.
అంటే అంటే వాళ్ళ దేశ ప్రజలను మంచిగా చూసుకుంటడు అట్లా మంచోడు అనిపించింది.
మన దేశ ప్రజలను
ఆ మంచిగనే చూసుకుంటడు కదా బ్రో.
ప్రదేశ భావంలో ఎవరైనా కింగ్ మామా అంత హింస పెడతడు.
కింగ్ మామే హింసా పెడ్తడా, కింగ్ మామని హింస పెడ్తరా.
కింగ్ మామా వాళ్ళ దేశ ప్రజలను హింస పెడతరు గోరంగా.
అవునా ఏమో మరి హింస పెట్టిందేం తెలవది.
హలో
ఉ చెప్పు రా
చెప్పాలి ఇంగ మీరే
ఉ నేను ముందే ఏంలా ఇంగ
ఆ
ఉ అర్థం కాలేదు
ఇక్క నిమిషం లైన్లో ఉన్నారా
అ
ఆ హలో ఏం చేస్తన్నావ్
ఏ ఏముంది బ్రో ఏం లేదు ఈ మామ గురించి తే మాట్లాడుకుంటా
ఉ అదే
ఇంగేముంది పోయి కీ మామ క మామ వాళ్ళ ఆమె ఉంటదిగా చిన్ని ఆమె యొక్క కూతురు బాగుంటది
ఆ
పోయి ఆమెతోడు మాట్లాడండి కత్తం దెబ్బక ఇసిరెత్తాడు ఇంటికాడ వామ్మో అట్లేమి ఉండదు ఉ ఇంగ ఏం లే ఇగ అప్పుడు
ఉ
కానీ ఎంతైనా ఇండియా మంచిది
మళ్ళా ఒకవేళ కాంప్రమైజ్ అయ ఇండియా తోటి సదసంబంధాలు పెట్టుకుందాం అనుకుంటే ఎట్లా మరి
ఆ పెట్టుకుంటాడు అట్లనే పెట్టుకుంటాడు అందుకే ఇన్నే మంచిది అంటాను మన వాళ్ళు అందరితో మంచిగా ఉంటారు కాబట్టి మంచిగా ఉంటారు అదే తేడా వస్తే ఇ ఇంగా మనలు ప్రళయం సృష్టించారు
ఉ
ఉ
ఇప్పుడు ఏట ఏం చేస్తాలు ఇంట్లో కూసని ఏమన్నా స్టడీ అయ్యా లేకపోతే ఖాళీ అను
కాలిగ కూర్చన్నప్పుడు మీరు
ఉ నేను కూడా కాలియే
అవునా
మొన్ననే ఇంటర్ ఎక్జామ్స్ రాశ
ఉహు ఇంకా
ఇంకేముంది
మరి ఎంసెట్ ఇప్పుడు అట్లా ప్రిపేర్ అవుతారలా ఎంసెట్కి గిట్లా ఏమన్నా
ఎంసెట్ ఎందుకు నేను తీసుకున్నది సిఈసి
సీసా మరి సిఈసి తర్వాత ఏం చెత్తరు
సిఈసీ అయిపోయినాక బీటీ డిగ్రీ చేయాల
ఉహు
బిఎస్సీ చేసి బిఏ చేసుకో
అవునా
ఉ
మరి అంత ఎక్కువ చదవ చదవగల అంటే చదవగలుగుత అంటే అంత లాంగ్ టర్మ్
ఉమ్ చదువుతా
సరే బ్రో మరి
ఆ సరే
ఉమ్